హలో
హలో మా నెట్ స్లో నెట్ స్లో ఉన్నా థూ
మీదా
ఏది నాది కాదు నా దగ్గర ఓ
అవునా అ
లేేట్ కనెక్ట్ అయితే అందుతె అకా చెప్పు
తిన్నారా
ఆ తిన్నా
ఊమ్ ఏం కర్రీ
హలో
హలో ఏం కర్రీ
నది వంకాయ ఆలుగడ్డ
అవునా తింటారా మీరు
అవును
ఊ
ఇగ దాంట్ల షాప్ ఆ ద ఇట్లా షాపింగ్ ది గూడా ఉన్నది గేమ్స్ ది గూడా ఉన్నది టాపిక్
అవును అవును
ఆహాహ
ఇంకా వెదర్ ఎలా ఉంది
ఆ చాలా బాగుంది గద ఆ తిన్ నైట్లా మంచిగా ఉన్నది కానీ డేట్
అదేలా అవును ఇంకా ఫాస్టింగ్స్ వున్నవాలక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది
ఊ
ఈ టెన్లు బాగా హార్డ్గా వెళ్తున్నాయి ఊమ్ ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ వరకు మంచి ఎల్లినయ్ కదా ఉ
మంచిగా మండే నుంచి వన్ టైమిగా
అవును పిల్లలకి కదా తొందరగా లేవాలి తొందరగా పని చేయాలి
ద టాస్క్ ఒకటి
అవును హ్హ్ మళ్ళీ ట్వెల్వ్ థర్టీకే ఒచ్చేస్తారు
నేనైతే టువెల్ ఫిఫ్టీకి రానే రాను నేను వచ్చే వరకు టూ థర్టీ అయితది మళ్ళ మధ్యాహ్నం మంచిగ వచ్చి వండాలి నేను
అవును కనీసం ముందులాగా లేవు స్కూల్స్ మా అప్పట్లాగా
ఊ
ఊ మా స్కూల్స్ టైమింగే బావున్నయ్ ఉ
ఇప్పుడు స్కూల్ కి లేట్ అస్తే కూడా లోపలికి తీసుకుంటాను హ్ హ్ హ్
ఇప్పుడు కదా
ఫస్ట్ మాకు వార్నింగ్ ఇస్తుండే మళ్ళా మేము రాకపోతుండే ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు వచ్చినా తీసుకుంటురు అని మంచిగా లేట్ వస్తర్
ఉ
ఇప్పుడు టీచర్లు అంటే భయమే లేదు పిల్లలకి
అది టీచర్స్ దగ్గర ఉంటది ఉ
కాదు ఇప్పుడు ఉట్టిన పిల్లలు అట్లనే అయిపోరు ఇప్పుడు టీచర్స్ ఏమన్నా కొడితే పేరెంట్స్ వచ్చేస్తారు భయపట్టిస్తే పేరెంట్స్ వస్తరు చేస్తే ఏం చేయాలి టీచర్స్ చెప్పు
కొంచెం ఉంటది
అట్లా గాదు భయపట్టిస్ తే గూడా పేరెంట్స్ పిలుచుకొని వస్తారు ఏం చేస్ త్తలేము నార్మల్
ఫిజికల్లీ హ్యాండ్ చేస్తే వస్తున్నారు అలా గూడా జరుగుతున్నాయి కదా అయ్ ఇప్పుడు
అది కొన్ని కొన్ని సందర్భాల్లో టీచర్స్ పిల్లలు స్కూల్ ల ఎట్లా ఉంటారు పేరెంట్స్ కి తెలవది ఇంట్లా వేరేలాగా ఉంటారు స్కూల్ ల వే తే లాగా ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతోనే ఎత్ ఎట్లా ఉండాలో అట్లా ఉంటరు స్కూలో ఫ్రెండ్స్ వస్తే ఉంటరు వాళ్ళతోని మొత్తం నాటినేస్ ఆ
అలా ధైర్యవత్తది వాళ్ళకి
అవును ఇంకా ఆయిపోన్ ల నువ్వే ఎక్కువ మాట్ ఎవరినైన తక్కువ మాట్లాడాలి
హ్మ్ ఇంకా
అ చెప్పండి
అదే కొడుతున్నరంట స్కూల్లా అదే వింటున్నా మా పాప వాళ్ళు కూడా చెప్తారు చాలా కొడుతున్నారు టీచర్స్ మీరు కూడా అలా చేస్తున్నారు ఏమో అందుకోసమే కొడుతున్నారని మేము చెప్తాం
అ సెకండ్ క్లాస్ ఫుల్
ఉ సెకండ్ క్లాస్ లా చాలా నాట గర్ల్స్ బాయ్స్ ఉన్నారు ఊ
ఆ క్లాస్ టీచర్ సరిగ్గా లేదు
ఎయిత్ పార్ కదా టీ టర్ తెచ్చమింగ కా ఆమెని ఆట పట్టి ఉన్నారు
ఆమె ఎన్ని మిస్టేక్స్ చేస్తది ఎని మిస్టేక్స్ ఉన్నాయి తెల్సా ఆమె దాంట్లో చెక్ చేసిద్దా ఒక్కసారైనా సోషల్ బుక్
ఏ చాలా మిస్టేక్స్ ఉన్నాయ్ సోషల్ లో
మోన్నా ప్రిన్సిపల్ కి చెప్తే ప్రిన్సిపల్ కి చెప్తే అప్పుడు చూస్ హింది ఆమె ఎన్ని సంవత్సరాలు మొత్తం పండుకొని ఉన్నది ఇప్పుడు ఇచ్ వాళ్ళు మొన్న నేను చెప్తే చూస్తా ఆమెకి వార్నింగ్ ఇచ్చింది
అవును మిస్టేక్స్ ఉంటాయ్
ఈమె గూడా
ఫస్ట్ క్లాసు ఫస్ట్ క్లాస్క్ గూడా నా ఓ
ఆహా ఆ ఇప్పుడు ప్రతి క్లాస్ అసలా ఆమె ఎక్కడ ఎక్కడ చదిపిస్తంది ఆ క్లాస్లో మిస్ మిస్టేక్స్ ఉన్నయ్
అయ్యో
హ్మ్
ఉహూ ఏజ్ని బట్టి
ఏజ్ కాదు ఆమెకి నాలెడ్జ్ లేదు
అయ్యో వట్టిగానే వాగుతది
హ్మ్ ఇంకో ఆమె ఫాతిమా స్టూడెంట్ ఆమెకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు
ఫాతిమా సూ స్టూడెంటా మేడం అయ్యో ఇంగ్లీష్ మీడియంస్ అయ్యుండే మిస్టేక్స్ చేస్తారు ఇంక పిల్లల్కి ఏం వస్తది పిల్లల్కీ ఏం చెప్తది ఈ ఫస్ట్ క్లాస్ స్టడీ గుడా బాగా లేకుండే ఇంకా ఎక్సెల్ స్కూల్ లో మ్యాథ్స్ సరిగలేదు మ్యాథస్ ప్రతి క్లాస్ పేరెంట్స్ అదే చేస్ తిన్ అదే చెప్తున్నారు మ్యాథ్స్ లోనే పిల్లలు వస్తలేరు అసలు
ఆ ఇంతకు ముందు ఆ టీచర్ ఉండే కొంచెం కొంచెం చెప్తుండే స్లో చెప్తుండే కానీ మంచిగా చెప్తుండే
మ్యాథ్స్ కి కొంపెం సెపు కావాలి టీచర్
ఆ
ఉ మేము గూడా తాలా చెప్తాం మ్యాథ్స్ ఇక్కడ మా హస్బెండ్ టాలా తేప్తాడు నైట్ అయినా గూడా వాళ్ళకి హోంవర్క్ అది ఇది తెప్పితే పడుకో బేడుతాడు
ఆ
ఇంకా ట్యూషన్స్ కి వెళ్తారు ఇప్పడి నుంచి వాళ్ళని గూడా బాగా టైట్ చేయొద్దు
అవును
స్కూల్ ట్యూషన్ అరబి సెవెన్ థర్టీ వరకు
వానీ వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు
సండే సాటర్డే టూ డేస్ మాకు హెడ్డేక్ సాటర్డే ఉండది గ స్కూల్ రోహన్ ఎల్కెజీ సాటర్డే సండే టుడేస్
అవును మా
హ్మ్మ్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు వంట కానీ వేరే స్కూలల్లా సాటర్డే కూడా ఉంది స్కూల్
నా పాపకు లేదు నా పాపా ఇంగ్లీష్ ఎట్ల మాట్ ఆడుతుందో తెలుసా ఇప్పుడు న సరిమ పా ప్రతిమ
ఓ
అంత ప్రొనౌన్సేషన్ మంచిగా మాట్లాడతాంది
అవునా నాకు కూడా అక్కడ వెయ్యాలనే ఉంది
కానీ కొంచెం దూరం అవుతుంది కదా
దూరం అంటే ఇప్పుడు పిల్లల్ని కూడా చూడాలి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని ఫాతిమా లు స్తే స్టడీ బాగుంటాది
అవును
మాళ్ళైనా కొంచెం నేను స్టడీ కోసం ఇంట్రెస్ట్లనా చూస్తాను
కూర్చ కూడా ఇప్పుడు ఈ నర్సరీ లో ఉన్నాయి అన్నది ఎ టు జెడ్ వచ్చు వన్ టు థర్టీ వచ్చింది మళ్ళా మొత్తం ఎన్ని పోయెమ్స్ తెలుసా వన్ టూ ఫార్టీ ఫార్టీ పోయమ్స్ హ ఫార్టీ పోయెమ్స్ వచ్చి తెలుసా
మ్మ్
స్టోరీ సచ్ వామిటి
ఆ ఫాతిమ స్టడీ ఎలా ఉంటది మేడం ఫాతిమ కదా అక్కడ
సార్ అడిగండి నాకు మీ పాపకి ఎందుకు ఇయ్యలే ఇక్కడ అంటే స ఇక్కడ స్టడీస్ బాగలేదాం నేను చెప్పిన ముఖం మీ చెప్ప ఎట్లా చూా
అదైతే కరెక్టే చాలా మంది పేరెంట్స్ అంటున్నారు తెలుసు
ఇగో ఆమె నర్సరీ స్పీక్ ఇంగ్లీష్ లో మాట్లాడదు ఎల్కెజీ టీచర్ ఇంగ్లీష్ నవ మాట్లాడదు యూకెజీ టీచర్ అయితే క్లాస్ ఇట్లా ఉంటేనే గ్రేట్ ఆమె
ఫస్ట్ క్లాస్
ఫస్ట్ క్లాస్ లైట్ ఏవ్వ ఎవ్వరు చెప్ప జస్ట్ హయ్యర్ సెక్షన్ ల ఒక్క చల్ ఐ గేట్ ఇన్ మే ఐ కమ్ ఇన్ టేక్ దట్ బుక్ దట్ ఓన్లీ ఇంగ్లీష్ మాటనే లేదు తెలుసా ఎందుకు డైలీ టీచర్స్ ఇంగ్లీష్ లో మాట్ మాట్లాడితే పిల్లలు కూడా మం చిగా ఇంగ్లీష్లా మాట్లాడుతరు మాట్లాడు అంటే ఒక్క రోజు రెండో రోజులు ఆ ఒక్క రోజు రెండో రోజులు మాట్ ఇట్ల అంటరు మళ్ళ అట్లానే అయితది
కొంచెం కండిషన్ అనేది పెట్టాలి ఫిట్ అనేది పెట్టాలి పర్నాలి పనిష్మెంట్ పనిష్మెంట్ ఉండాలి ఆమె నో నోట్లా లడ్డూ పెట్టుకొని ఉంటది
ఏ ఆమె వేస్ట్ ఆమె
అసలు ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసిండో ఏమో
ఉ ఎప్పుడు కూర్చొనే ఉంటది
అసలు బాయ్ ఉంటే అయిపోవు మీ స్కూల్ ల ప్రిన్సిపాల్
బాయ్ గర్ల్ కాదు మెయింటెనెన్స్ ఉండాలి అక్కడ
ఉ ఈమె వేస్ట్
ఇంకామె ప్రిన్సిపాల్ అంటే లుగ్న మేడం అట వైస్ ప్రిన్ ప్రిన్సిపాల్ అట ఆమె
డాన్
డాన్
ఆమెను చూస్తే మొత్తం భయపడతరు పిల్లలుకైతే ఫీవరే అస్తుంది
ఉ ఎట్ట ఉన్నది మరి పడతే ఇగ పైన పడు ఇగ ఏమీలేదు ఆమె
తందాడు డు వెళ్లాడు రుహాన్ని వరలక్ష్మి ఇది అయితాంది రుహాన్ని ఇప్పుడు యూకేజీ అంటేనే భయపడతాండు డాన్ ఉంటది అని
హూ హూ
ఇంకా క్రిష్ణవేణి చాలా బాగుంది మన ఇక్కడ క్రిష్ణవేణి స్కూల్
ఆ కృష్ణవేణి అంత లేదు
బెస్ట్ ఇక్కడ స్టడీ బాగుంది
అక్కడ కూడా ఇంగ్లీష్ లేదు
ఒక్క పర్సన్ కి థర్టీ థౌజండ్
ఆ
హుమ్
ఇంగ్లీష్ అంటే పాతిమా ఇంకా సెంట్ క్లారిట్
ఆ ఇప్పుడైతే ట్రెండ్ నడుస్తుంది. అది అక్కడ ఇంకా. టీచర్స్ కి బిఎడ్, పిజీ కంపల్సరీ ఉన్న వాళ్ళకీ
వేసుకుంటారహుమ్మ్
అదైతే కంపల్సరీ చేసి ఉండాలి టీచర్స్ పిజి, బిఏడ్ హలో సరే మేడ నేన్ మా
పది పదకొండు నిమిషాలు అయిపోయియి. సరి